నమస్తే అడి నమస్తే అండి బాగున్నారా అభార్ నగరంలోండి మీరు మీరు ఎలా ఉన్నడి
చాలా చాలా బాగుందమ్మా నేను ఇప్పుడే భోజనం చేశాను ఇప్పుడే భోజనం చేసాను విీ సిక్స్లో న్యూస్ చూస్తున్నాను పొద్దుటి నుండి మాకు బ జరిగింది పాత మ అవై అయిటా చేయి సారు వాళ్ళ ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఫొటోస్ అవన్నీ సేకరించడం జరిగింది
అంటే ఎందుకంే ఏమన్నా ఏమన్నా ప్రోగ్రామ్ ఉందా
ఏప్రిల్ నాలుగు ఉస్మానాథుల కళ్యాణం ఉంది ఒక దాత ఆంధ్ర నుంచి నలభై ఐదు వేల రూపాయలతో కుసుమానాథుల పంచలోహ విగ్రహాలు ఇచ్చాడు
ఎప్పుడు ఈస్ అరయిచ్చాడం
విసించ ఈ సార్గాద ఒక దాత ఇచ్చాడు ఆంధ్ర నుంచి వాళ్ళు కూడా వస్తున్నారు ఎందుకంటే విగ్రహాలు ఇచ్చినందుకు ప త రెండు నెల్లు అవుతుంది ఆంధ్రాలోనే పెట్టుకున్నారు ఇప్పుడు సార్ నిన్న తీసుకొచ్చారు ట్రైన్ లో ఇప్పుడు ఆ సార్నే నేను ట్రైన్ ఎక్కియడానికి పంపింయాలి మన మందిరంలో పె ట్టాడు
అంటే మీ మందిరంలో వెట్టారా
కుసుమహరనాథ మందిరంలో కుసుమహరనాథ మందిరాలు ఇండియాలో డెబ్బై ఎనిమిది మందిరా లు ఉన్నాయి అమరికాలో కూడా ఉంది కుసుమహరనాథ మందిరము
ఎక్కడా
అమెరిక్ కాలో కూడా ఉంది మందిరం వివిధ రాష్ట్రాలలో ఉన్నాయి
అంటే ఆ కుసుమహరనాదుడు అంటే ఏంటిదండి దాని ప్ర త్యేకత
కుసుమహరనాథులు రాధాక్రిష్ణుల భక్తులు సాక్షాత్ బంకురా జిల్లా పశ్చిమ బెంగాల్ లో వీరు చేసిన కార్యక్రమాలు అమోఘము మేము కూడా వెళ్ళి చూసొచ్చాము ఆయన పుట్టిన జన్మ స్థలాన్ని ఆ ఏరియాలో ఆయనకు ఇప్పుడు భక్తులుగా మారారు కుసు మారనాథులు కుుసుమహరనాథులు రాధా క్రిష్ణుల భక్తులు వారికి ఇప్పుడు మన ఉన్న భ క్తులు భక్తులుగా మారారు పశ్చిమ్ పశ్చిమ బెంగాల్ బంకురా జిల్లా సాక్షాతు మాతా కుసుమకుమారి దేవి కుసుమహరనాథుడు రేపు ఏప్రిల్ నాలుగు కల్యాణము మందిరంలో మూడు ప్రోగ్రాములు మూడు సంవత్సరంలో మూడు ప్రోగ్రాములే బ్రహ్మాండంగా జరుగుతాయి. బాబా కళ్యాణ్, బాబా జన్మదినము, అమ్మ జన్మదినము కళ్యాణం ఏప్రిల్ నాలుగు వారి వారి జన్మదినాలు ఇది కాగద్ నగర్ లో మాత్
ఏం పెడతరండి
కళ్యాణంలో కాలనీ ప్రజలంద హాజరవుతారు బాబా తరపున కొందరు అమ్మ తరపున కొందరు ఉండి భజన్స్ పాడుతారు అంతాక్షరి లాగా అయ్య గారు కళ్యాణం చేస్తాడు యధావిధి సీతారాముల కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా భక్తులకు పుసేలు మేట్టేలు జీలకర్ర చూపించి కళ్యాణం చేస్తూ కళ్యాణం తర్వాత భక్తులకు కట్నకానుకలు చదివిమంటారు తర్వాత అయ్య గారు అందరికీ ఆశీర్వాదం ఇస్తుండు మహాప్రసాదం భోజనం ఏర్పాట్లు చేస్తారు భక్తులందరూ భోజనాలు చేసి ఎవరి ఎవరి వారి ఇండ్లలకు ఉస్మానునాద ఆశీర్వాదం తీసుకని వెళ్ళి మరి సాయంత్రం భజన ఉంటుంది ఒక గంట సే
ఉస్మానునాదుడు అంటే ఎవరండి
విశ్వ మహా నాధుడు రాధాకృష్ణ భక్తులు
అంటే వాళ్ళు వాళ్ళది మానవులేనా
వాళ్ళు మానవ రూపంలో వచ్చిన సాక్షాత్ భగత్ స్వరూపులు ఈరోజు సత్యసాయి బాబ ఎలా వచ్చాడు కొండేయ మహారాజు దాబ ఎలా వచ్చాడు కార్తీక మహారాజు ఎలా వచ్చాడు అదేవిధంగా ఊట్నూర్లో పూలాజీ బాబా ఇలా ఈ విధంగా లోక కళ్యాణం కోసం బాబాలు వస్తూ పోతుంటారు ఈ నౌగాములో శంకరయ్య స్వామి సమాధి కట్టుకున్నాడు అదే విధంగా కట్టుకుంటే ప్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు ఆయన జీవస్ సమాధి అవుతా ఉంటే నవగాంలో అప్పుడు వారి కొడుకులే సతీషు సంతోషు వాళ్ళ పిల్లలు కూడా మహాభక్తులు అయ్యారు
ఉమ్
ఈ పరిసర ప్రాంతాల్లో పూర్వ ఆదిలాబాద్, జిల్లాకు మహారాష్ట్రకు ప్రాణాన ప్రాణహితా నది ఒడ్డున సాక్షాత్ భగవత్ స్వరూపులే వచ్చి ప్రజల లోక కళ్యాణార్దం అన్ని
వాళ్ళు వాళ్ళు వాళ్ళకు పిల్లలు లేరా అండి మమ్మీ తండ్రి
పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు సం సంసార బాదల్లో ఉండి
కుస్మరణాధుని
కుసుమహరనాథులకు పిల్లలు ఉన్నారు కుసుమరనాథులకు పిల్లలున్నారు వాళ్ళు సంసార వాళ్ళు బంకురా జిల్లా ప్రతి ప్రతి దసరాకు అక్కడ సప్తాహం ఏ రోజులు నాన్ స్టాప్ గా రాత్రి బవలు జయహర్ మజైక్ కృష్ణ కుమారి జయ జయానంద్ నామం జరుగుతుంది ఎన్ని వేల మంది లక్షల మంది భక్తులు వచ్చినా వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు అన్ని సకల సౌకర్యాలు ఉండడానికి
మీరు ఎప్పుడన్న ఎళ్లారా అండి
నేను మా అన్నయ్య అదేవిధంగా చనిపోయిన నిమ్మకంటి విజయ్ కుమార్ అన్న తూడూరు సురేంద్రన్న గాదే వెంకడేపు ఐదుగురం వెళ్ళాం మేము ఐదుగురం వేళ్ళాం మేము ఐదారు సంవత్సరల కింద. సాక్షాత్ అ భగవంతున్ని దర్శనం జేస్కొనొచ్చాము. వచ్చేటప్పుడు పూరి జగన్నాథ్ మా అన్న నేనెళ్ళాము బలభద్రుడు.
ఓ పూరి జిగన్నాదంటే ఏంటండి దాని ప్రత్యేకత.
చాలా ఉంటుంది దేవస్థానము ఈ దేవస్థానము ఒక ప్రత్యేకత. అక్కడి ప్రసాదము కుండలో వండుతుంటారు ఆ మహాప్రసాదాన్ని. ఒరిస్సా రాష్ ష్ట్రంలోనే పూరి జగన్నాథుల్ను భలభద్రుడు అని రా మ్ శ్రీరామ్ మన బలభద్రుడు అం టే బలా బలరాముడు. బలరాముడి దేవస్థానమది పూరి జగన్నాథున్ది పక్కకే కోనార్క్ సూర్యదేవాలయం గూడుంది అతి సమీపంలో కోనార్కు సూర్యదేవాలయం. కోనార్క్ ఎక్స్ప్రెస్ అనె ఒక ట్రైనుంటుంది ఆ దేవస్థానం పేరే. ఆ ట్రైన్కు కోనార్కు ఎక్స్ప్రెస్ అని బె ట్యాడు
ఆ ఇంకా
యెక్త ఈ రోజు కమ్టీ సభ్యుల తీర్ మన మెరగు ఒక ధాత బీరోవిడ్ చాడు మందిరానికి ఒక దాత వాట్ర్ ఆరు వందల్ రూపాయ్లు వెరైటీలో పెట్టుకోనం జరిగింది కూల్ వాట్ర్ క్యాన్ వచ్చేదెండకాలం. విజయ్ రామయ్య సారు. గుడి అధ్యక్షులు కొన్ని ఫోటోల్ దె చ్చారు సాక్షాత్తు నిజమైన ఫోటో కుసుమారనాథులది భక్తులతో దిగింది అవి మందిరంలో కట్టించడం జరిగింది అదే విధంగ మందిరానికి కొంత. కంపోండు వాలు ఎప్పుడో మందిరం స్థాపించినప్పుడు కట్టిన యాభై అరవై సంవత్సరాల కింద కంపోండ్ వాలంత శిథిలావస్థల్ జేరితే ఆ కంపోండ్ వాల్ను ఈరోజు ఎవరైనా శ్రీనివాస్ గారు పరిచయం ఉన్నారా మనకు కంపోండ్ వాల్ పెట్టే వాళ్ళు ఈ సిమెంట్వి వొస్తున్నాయ్ గదీ రోజంటే. పూనీత్ అనే అబ్బాయి మాకున్న పరిచయమున్న అబ్బాయ్ని పిలిచాము అతను గూడ ఆంజనేయసామి మాలలో ఉన్నాడు. ఆయనొచ్చి. ఒక ముందటి వరకే పద్దెనిమిది వేలు అవుతాయ్ కావట్టి మందిర్కు నేను పద్నాలుగు వేలల్లో గెడుతా సీనునా నాకు చాలా పరిచయం కావట్టి ఒకటే వాడవాల్లం నాకి. తున్నందుకు పనికి నా వర్క్ బాగుంటుందని పద్దెనిమిది వేలవుతుంది లాస్ట్కి నేను పద్నాలుగు వేల వరకు చేయిస్తానని చెప్పిపోయాడు. దేవిధంగా పక్కది ఇరవై నాలుగు వేలల్లవుతుంది. మ్ చెప్పాడు. కంపౌండ్ వాల్ పెట్టాలి ప్రధానమైనది కొన్ని చెట్లు ఉన్నయి కొట్టేయాలి రేపటి కళ్యాణం
రేపు అక్కడ సీతారాముల కళ్యాణం చెత్తరా అండి
మా దగ్గర నవగాం బస్తీలో సి రేపు కాగజ్ నగర్లో ఒక ఏడు ఎనిమిది చోట్ల సీతారాముల కళ్యాణాలు జరుగుతుంటయి చాలా పురాతనమైన సీతారాముల కళ్యాణము రైల్వే రామాలయం దగ్గర జరుగు
పోయి వినండి మీరే మాట్లాడుతే ఎలా అండి మాయి కూడా వినాలే కండి
చెప్పండి ఇగా మీకే ఇచ్చాను మొత్తం మాట్లాడడానికి
ఈసారి మీ కాల్నిలో ఆ కళ్యాణం జరుగుతది కదండి ప్రతిసారి
ఉ
అయితే మరి విగ్రహాలు తెచ్చారాండి ఈసారి
నాకు ఐడియా లేదండి నేను ఈరోజు కాలనీలో అందుబాటులో లేను
మరి ఈ సారి అక్కడ విగ్రహాలు కాకుండా ఫోటో తోటే పూజ చేశారయితే మరి ఎందుకు అట్లా అయింది మరి లేట్ అయింది ఏంటి అని
తెలియదు మరి విగ్రహాలు తెచ్చేటప్పుడు నాకు కూడా ఫోన్ చేసేవారు వల్పుదాస్ రమేష్ స్వామి మరి నాకు కూడా తెలియదు మరి విగ్రహాల విషయము ఏమైనా మరి పంచలోహ విగ్రహాలు ఏమన్నా ఉన్నాయో వాటితో చేస్తారేమో తెలియదు
ఇప్పుడైనా విగ్రహాలు పెట్టి దేవుడికి అలంకరణ చేస్ చి పసుపుకొమ్మలు అవన్నీ దంచే వాళ్ళు అయితే మామూలుగా ఫోటో పెట్టి చేసారయితే మరి ఎందుకల జేశారని అడిగా
తెలియదు
ఇంకా వేరే కాడ కూడా ఉంది కదాండి కాల్నిల మా కాల్ని ఇకా ఇది నేను మా సైడ్ కూడా కొత్తగా మళ్ళీ కళ్యాణం చేస్తున్నారండి మా కాలనీలో అడిగో పూర్ణ చెందర్ వాళ్ళ ఇంటి సైడ్ గుడా చేస్తున్నారు
సరే సరే అండి ఓకే
ఒకే ఏ కడు చేయకు ఇంక కాలేదు టైం
కాగజ్ నగర్ లో బ్రాహ్మణ వాడల రైల్వే రామాలయంలో మారుతి నగర్ లో కాపువాడలో పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లో
ఓకే అండి ధన్యవాదాం అండి
చాలా చోట్ల సీతారా